ఆయీ మేడం గారు ఏం చేస్తున్నారు?
ఉ అండి చెప్పండి
చెప్పాలండి మీరే
ఏముందండి ఇప్పటిదాకా ముచ్చట పెట్టామండి కిందనే
మీ పని బావుదండి
పనింత ఒదిలేసిననండి ఇప్పుడు ఏదోమాలండి ఇప్పుడు ఉరుకులాడాలండి ఇగ
మీరండి పార్క్ ఎళ్లారండి రోజు
పోయినా మండి వచ్చ మండి అసలు
అదేంటండి మమ్మల్ని తీసుకెళ్ళలేదండి
మీరు రాలే గదండి కట్టిఫ్ అండి మీతోని
మేము పడుకున్నానండి పొద్దున అసల్ నిద్ర లేకుండేనండి
నిద్ర లేదా అండి.
అవునండి మూడున్నరకు లేసిన అండి ఇల్లుడ్చిన మ్యాట్ లు విండిన అండి మళ్లా పంన్నానా అండి
ఆఆ
లడ్డు మా లడ్డు పెద్ద లడ్డు ముద్దపప్పులా వన్నారండి అసలు సోయ్ లేదండి అట్లా వన్నారు
మీరు వండుకోలేదా అండి
నేను ఆల్రెడీ వన్ టు టూ వండుకున్నా అండి లేచి మళ్ళా శారీస్ పెయింటింగ్ ఏషన నా అండి
వావ్ మీరు చాలా కష్టపడుతున్నరండి బానే
హలో!? హలో హలో హలో హలో హలో హలో